పట్
ఆ
కట్ చేసినావా కట్ అయిందా
కట్ చేసి ఉ ఊ దేనికి పోయినాడు డబ్బులు ఇప్పిచ్చుకోవడానికా
ఎవురు
పోయి రనా
దేనికి డబ్బులు
అది పింఛన్
దానికి మైకూర్కి ఎందుకు పోవల
మళ్ళ అనాడే నిన్న అక్కడికి పోయింటే ఆఫీస్ దగ్గరికి ఇచ్చినారు అని
అవ్వా గోబ్రేడ్పల్లెలో ఉంది కదా ఈడ పంచాయత్ ఆఫీస్ దగ్గరికి పోయినా ఇస్తది అని
ఇస్తారు అని చెప్పినాడు కానీ ఇప్పించుకున్నావు అక్కడే అన్నట్టు ఏంటే
ఉహు అవ అడికంటే పింఛన్ డబ్బులు ఇచ్చిన రా అనే అప్పుడు అట్టా చెప్పిండు.
హ
ఇచ్చినారు మళ్ళ వచ్చినాక
ఉ ఇల్లులు లేవు కదా ఇప్పుడు
ఏమి ఇల్లులు
పిల్లులు పి పి
యాడ
మీ పీకి లో
ఉహూ మాది హైదరాబాద్ లో కదా
ఆ అచ్చ ఉ హు మా రూమ్ లో బ్రష్ యూజ్ చేయడానికి కొనడానికి డిమార్ట్ పోయినాడు కొనడానికి అక్కడే కొనాలంట
ఏంది
అక్కడే కొనాలంట బ్రష్
ఎందుకంటా
ఏమో అక్కడే బాగుంటుంది
అల్ట్రాసాఫట్ బ్రెషల్ బాగుంటాయ్
ఉమ్ డబ్బులు లేదంటుంటాది మళ్ళా తిరుగుతది కొంటంది అన్ని
ఎవరు ఆమ
మా రూమ్ లో
మీ రూమ్ లోనే ఉరావా
నందిని
అ మీరు బయటికి పిలిచినప్పుడు డబ్బులు లేదంటదా
బయటికి పిలిసినప్పుడు కాదు. మామూలుగా కొంటా ఉంటుంది అన్ని అయిపోయింది డబ్బులు అంట అంటది బట్టలు కొంటుంటది బ్యాగ్ ఆర్డర్ పెట్టింది.
అ
హూ చెప్పులు ఎన్ని ఉన్నాయి తెలుసా ఇన్ని జతలు ఆ బాత్రూమ్ కి ఏసుకొనిపోయే చెప్పులు ఎంత తెలుసా తనవి తొమ్మిది వందలు
ఎందుకున్నాయి అంతా
వాళ్ళు బ్రాండ్ గా కొంటారు మంచిగా యూజ్ వస్తాయి కంఫర్ట్ గా ఉంటయి అని
వాళ్ళ అమ్మా బా కుట్టింది కదా నీకి ఆ క్లాత్ ఆడ దొరుకుతది
అది క్లాత్ వాళ్ళకి అక్కడే ఇస్తారు
ఎక్కడ
వాళ్ కుట్టే దగ్గర
వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటరు
అవి ఏమో తెలిదు
ఓ సారి క్లాత్ ఎత్తుకొని రమ్మను
హు హ్మ్ కొడతావా నువ్
మా బ్యాగ్ లాగా కాకుండా వేరే బ్యాగ్ లాగా ట్రై చేస్తా
హ్మ్ అడుగుతాను చెప్తా హు హ్మ్ వీళ్ళు ఏమన్నారంటే
హు
హు మళ్ళీ చెప్తాన్
హు
ఈ ఇమ్మీ లేదు లే చెప్తా లే కొద్ది సేపు ఉన్నాక చెేప్పు అయితే ఇప్పుడు అరుణాచలం లేదా హలో
ఏమి అరుణాచలం పోదా మనా ఆ అమ్మి మళ్ళా
ఎవరూ
పోయినారు కదా మీ వాళ్ళు ఆల్రెడీ
మా వాళ్ళు కాదులే నేనమ్మన మనం అంటున్నా అదే అది వేరే చెప్తానులే అవును కొద్ది సేపు నవ్వుకొని
అ
ఆ హా మీ ఇప్పుడు వీళ్ళున్నారు కదా వాడు వద్దని కర్రోడు
హుమ్
హు ఎట్ పీజీలో ఈరోజు కలర్ రైస్ చేసినార్ రమ్ అప్పుడు వచ్చిన్నారు ఊర్లో వాళ్ళు ఒకసారి
ఎప్పుడుమే
అప్పుడు ఆల్వన్ పెట్టి ఆకులళ అనుకుంటా ఆకులోల
అమ్మ కూడ వచ్చిందా
ఆ అప్పుడు వచ్చింది అప్పుడు ఇప్పుడు నేను ఇడలేనప్పుడు ఫర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయితాడు అప్పుడు నేను తిరుపతి లో నిను మ్మ్ అప్పుడు అంటా అంటే బోయలో గంగమ్మ ఆడ చాలా మంచిది అదృష్టం చాలా దూరం అంట అంటే ఓ ఇమ్మయాడ అనుకుంటా అండి ఆ చిత్తరు అపక్ ఏ మనుకుని
ఎందుకు వచ్చింది తను పేరు భయపడిన నేను
నేమో విన్నా కాని గుట్ లేదో ఆమె పోయి నీళ్లు తెచ్చియ్య నొయ్యిలో అక్కడ బావిలాగా ఉంటది లోపల నీళ్ళు ఉంటాయి నాకు షర్ట్లు కొనుక్కోడాడబా మంచిగా ఉంటుంది టీషీర్ట్
ఉమ్
ఆ బయట పోవు
తన్న బైక్ నింటే పోయింటాను కానీ బైకు లేదు నేను ఇంటికాడ పెట్టినానూ
ఉహు
ఇక్కడ నుంచి బస్ స్టాండ్ పోవాలంటే ఒక కిలోమీటర్ నడచాలా చాలా
ఉమ్ ఎందుకు ఇంటి దగ్గర పెట్టినారు
ఉ
ఇంటి దగ్గర ఎందుకు పెట్టినరు
అప్పుడు బయ బ
హలో
మ్మ్
ఏమి
అప్పుడు పోయేటప్పుడు బైక్ లో పోయి ఇంటికి పోయినాడు మళ్ళీ ఇం ఇంకోసారి ఇడికిస్తాం కదా ఈసారి అప్పుడు బసుకొచ్చినాడు
హ
లగేజ్ ఎక్కువ ఉందనీ మామిడికాయలు బత్తలు అయి ఉన్నాయి
ఉహ్
బక్ లో రావాలంటే మామిడికాల్ బస్ లో వెయ్యాలా బస్ ఇట్లు ఇయ్యాలంట మళ్ల వాళ్ళకి రెండు వందలు మూడు వందలుయ్యాలం ఆ బైక్ పెట్రోల్కే మళ్ళీ పన్నెండు వందలు అట్లైతది
ఏ రూట్ లో వచ్చేది ఇట్లేనా
కోడూరు తిరుపతి చిత్తూరు
తూర్వై వస్తారా
ఆ తిరుపతి దారి వేరు ఆద దారి వేరు అ
ఏదో మాక్ పబ్లిష్ చేయాలంటున్నారు ఏందో
లాస్ట్ టైమ్ వచ్చింది బైక్ లోనే అందుకే కదు మీ కాలేజ్ దగ్గరకు వచ్చింది ఇంటికి వచ్చేటప్పుడు
అవి తెలుసు బైక్ అని అర్థంమ
ఎడబ్బా రాజంపేటకి దారెందే ఇది రయచోటేన
రయచోటేలె
శ్యోతినేనా
అది రూట్ ఉంది రాజ అట్లా పోయే రాజాంపె
ఆ అదే రాయచోటి వర్క్ బైక్ లో వచ్చి అడ్నుంచి బస్కు వచ్చినా తను రాయచోటు నుంచి రాజం పెట్టుకుపోయి అట్లా కోడూరుకి వెళపోయినాడు
నువ్వు ఎక్కడ వరకు వచ్చినావు
ఫస్ట్ మదన్ పల్లిలో ఎక్కుదాం అనుకున్నా
హ్మ్
మదన్పల్లి ఎక్కిన మళ్ళీ మదన్పల్లి నుంచి తిరుపతికి వెళ్ళి వెళ్ళలితాను అదే చంద్రగిరి సైడ్ వెళ్లి
హమ్
అది చాల దూరం అయితది అందుకని ఐ చోటి నుంచి రాజంపేటకు ద పనీ
హమ్
రాజోట్లో వదిలిపోయిన బస్సు ఎక్కించి తనంట్లో వెళ్ళిపోయాడు
ఉహామ్ సరేలా అయితే
ఆ
హే మల్లి